హలో
నమస్కారం ప్రెసెంట్ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉందండి
మీరు కొంచెం రెడ్డి గా మాట్లాడండి
ప్రజెంట్ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉందనుకుంటున్నారు మీరు
ఇప్పుడు సిుచువేషన్ జాబ్ మార్కెట్ బానే ఉందని నేను అనుకుంటున్నా
ఆ అంటే ఇప్పుడు ప్రెషర్స్ కి కొంచెం కష్టంగా ఉంది జాబ్స్ రావడం అన్న టాక్ ఎక్కువ ఉంది దానికి మీ అభి ప్రాయం ఏంటి
పైస జబమట చిల్స్ లేదున్నా జాబు ఎవరి ఎవతి ఇ మంతే అవకాశాలుండవు
స్కిల్స్ అంటే ఒక ఫ్రెషర్ గా స్కిల్స్ అంటే ఏం నేర్చుకోవాలంటారు
టేస్కిత స్కిల్స్ ఉంటే ఏమి అన్ని నేర్చుకోవాలి అన్నిట్లో పర్ఫెక్ట్ ఉండాలి ఇప్పుడు ఏ జాబ్ రాక పోయినా బి జాబ్ కి అప్లై చేయడానికి రెడీగా ఉండా
అంటే ఇప్పుడు నీకు ఒ కే జాబ్ కాకపోతే వేరే జాబ్ అప్లై చేయడానికైనా రెండో స్కిల్ నేర్చి పెట్టుకునుంటరా
అవును
అంటే కొన్ని ఉంటాయి కదా ఆ నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి లేకపోతే లాజికల్ థింకింగ్ ఉండాలి ఆప్టిట్యూడ్ ఉంటే అలా ఏమన్నా స్పెసిఫిక్ స్కిల్స్ ఉంటాయ ప్రతి ఒక్క జాబ్‌కి
హ్మ్ టేస్కిత్ ఉంటే చేశాను ప్రాబ్లమ్ సాల్వింగ్ రావాలి
అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ ఎంట్రే ఒక ఇంగ్లీష్ ఫ్యాకల్టీ మా ట్లాడిన్నట్టు మాట్లాడతా అన్ని తెలుసుకోవాలా లేకపోతే పర్సన్ టూ పర్సన్ ఎలా టాకింగ్ స్కిల్స్ అయి ఉంటే సరిపోతుందా
పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ అట్లందే ఎట్లొత్తారు ఇప్పుడు పర్సన్ చెప్పింది అర్ధంమై అర్ధం చేసుకొని తన ప్రాజెక్టులో ఎంట్రీ చెయ్ అంటారు కదా అది
అంటే అయన్నీ మీకు గ్రూప్ డిస్కషన్ అప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్ ఆ
మ్మ్
కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇప్పుడు వేరే వ్యక్తితో ఒక ప్రాజెక్టు గురించి డిస్కస్ చేసేటప్పుడు కానీ లేక్పోతే
అవును అవును అవును ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఇంపార్టెంటే ఇప్పుడు జాబ్స్ అని ఉన్న ఏమైనా బిజినెస్ అయితే సేయంత కమ్యూనికేషన్ బాగుంటే పతివోడు మీకే వత్తారు మీరు చెప్పింది
అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే నువ్వు ఒకేలా బిజినెస్ పెట్టుకున్న అక్కడైనా ఉపయోగపడిదంటున్నారు అంతేనా
ఆ అవును ఇప్పుడు చాలా ఇప్పుడు చాలా ఓపెన్ సోర్స్ వచ్చేసింది మనం ఈజిద నేర్చోవచ్చు ఇప్పుడు ఎంత పాక్టీస్ చేసిన రియల్ వరల్డ్ లో పర్ఫామ్ చేయపోతే అది ఉదానేే అదా వేస్ వదదా
ఆ అంటే ఇప్పుడు మనం ముందుగానే ఏన్నా మా
హలో
అవకాశాలు ఉంటాయా
ఇప్పుడు రియల్ వల్డ్‌లో పర్ఫార్మ్ చేయకపోతే అది వేస్ట్ అవుదదా
ఆ వేస్ట్ అయితుంది కాక్పోతే ఇప్పుడు కొంతమందికి ప్యానిక్ అయితుంటారు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ‌లోకే ళ్ళినప్పుడు ఇంటర్వ్యూఆర్ అడిగే క్వశ్చన్ చెప్పలేపోతారు కదా హలో హలో హలో ఓ ఒక అ హలో ఆ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూవోర్ నిన్న ఒక క్యూషన్ అడిగాడు ఎమ్మడ ఎ కొంత కొంతమంది ప్యానిక్ అయితారు కదా భయపడ
హమ్ అవును
అంటే ఆ భయం భయపడకుండా ఆన్సర్ ఎలా చేయాలంటారు
ఇప్పు మా ఇంటర్వ్యూయర్ డిఫరెంట్ క్యూస్షన్ అడగాడు మనక తెలిసిందే తీపి తీపి డిఫెరెంట్ అవుతారు
అంటే ఇప్పుడు మనం ఆ రెజ్యూమ్ లో ఏజ్ మెన్షన్ చేస్త అంటే దానికి తగ్గట్టి అయి ఉంటాయి క్వశ్చన్ లో ఇంటర్వ్యూ లో
ఆ అవును
కొంతమంది ఏం చేస్తారంటే తన కడలో లేని స్కిల్ కూడా రెజూమ్ లో యాడ్ చేసుకుని పోతారు అప్పుడు ఇప్పుడు ఇబ్బందిద ఉన్న మనకు ఎదురైతే
ఇబ్బంది ఎదుగవుతాయి
అంటే పాలట్ ఇబ్బందులు ఉంటాయి
వాళ్ళది చాలా ఇబ్బంది అవుతాయి ఎందు అంటే మనం వచ్చనే చెప్తే అది పర్ఫార్మ్ చేయపోతే ఇప్పుడు లే ఆఫ్యితే
అంటే ఇప్పుడు ఆ ఇప్పుడు మనం అడిగినప్పు ఇప్పుడు వాళ్ళు అడుగుతారు మనం మెన్షన్ చేసిన స్పఫిక్ స్కల్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు కన్ఫామ్ గా మనం ఆన్సర్ చేయాలంటారా
ఆ అ సంఫమ్ దా అంద చేయాలి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది
ఆన్సర్ చేయపోతే మనకి చాలా ఇబ్బంది అవుతుది అంటారా
ఆ అవును ఇబ్బంది అవుది చాలా ఇంట్యూరు
ఇప్పుడు మనం ఇంటర్వ్యూ కి గుడ్ ఇంప్రెషన్ అంటే ఇంటర్వ్యూ గుడ్ ఇంప్రెషన్ రావాలంటే మన మీద మనం ఎటువంటి ఎలా పర్ఫార్న్ చేయి రూమ్ లో
మనం ఇంటర్వ్యూ అంతా ఏమిన తర్వాత లాస్ ఏమైనా డౌట్స్ ఉంది ఎరని అంత అప్పుడు అది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మనకి ఇచ్చన్నట్టు
అంటే ఇంటర్వ్యూ అంత అయిపోయినాక లాస్ట్ లో నేను డడి హవ్ ఎనీ క్వశ్చన్స్ అని అలా అడుగతర్ అదేనా ఆ అప్పుడు అప్పుడు ఎలా క్యూషన్లు అడగాలంటారు మనం
అంతే జాబు ఫస్ట్ జాబ్ సెట్ అయిన తర్వాత ముఫై ఆబ రోజు ఇంజయాత్త జబ్ ఫ రో
కొంతమంది ఏమంటారు అంటే ఆ నా శాలరీ ఎంత ఇస్తారు నాకు లే కాకపోతే హాలిడేస్ ఎలా ఉంటాయి అలా అడుతారు అలా కాకుండా ఆ జాబ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ అరవై రోజులు నాకు రోల్ ఏంటి అని అల్లా అడగాలంటారా
ఆ
ఆ అంటే అలా అడిగినప్పుడు ఇంటర్వ్యూ వరకు కొంచెం మంచి ఇంప్రెషన్ వస్తుందా
ఆ
ఆ దానికంటే ముందు మనం కన్ఫమ్ గా ఏదో ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎలా చేయాలంట నిజమేనా
అవును డిపాజిట్ పజచ్చ చేతేనేమలా
అంటే రియల్ వరల్డ్ ప్ర ప్రాజెక్ట్ అంటే ఎటువంటిదండి
నా
రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ అంటే ఎటువంటిది
ఇప్పుడు మనది ఇప్పుడు మాది ఏ వచ్చు ఏతి ఎర్ర పప్పం చేత్తాం వాళ్ళే ఏద రాత్తం ఫార్ములా గా ఏ అదా వాళ్తాం
అంటే ఇప్పుడు మా ఆ ఇప్పుడు నాకు ఒక స్కిల్ వచ్చు అనుకుంటే ఆ స్కిల్ తోటి నువ్వు ఇప్పుడు బయటన్న సమస్యని ఎలా సాల్వ్ జేస్తావ్ అన్నా దాన్నే బట్టి ఒకటి ఒక సమస్య తీసుకొని దాని మీద పరిష్కారం కొనుక్కోవాలి అంతేనా
అంతే
ఓ ఉప్పుడు దాన్ని అది చేసినా కొంతమంది ఏం చేస్తారు దాన్ని కూడా చాట్ జిపిటి చేసి తీసిపోయి అ రెజ్యూమ్ లో పెడతారు కదా
ఇప్పుడు సార్ జిప్పి అది ఓన్లీ రిఫరెన్స్ కోసమే చాట్ జి పి టి మనం అర్ధం చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయం చూడాలి
కానీ ఆ ఆ ఆ విషయం అందరికి తెలియదు కదా అంటే చాట్ జి పి టి ఏది ఇస్తే అదే రాసేయడం లేకపోతే అదే గుడ్డగా తీసుకెళ్ళి అక్కడ పెట్టేయడం నా నా ప్రాజెక్ట్ ఇది నేనే చేసాను అని అంటారు కదా
ఆ అదా చేతే చాలా ఇబ్బంది అవుద్ది ఫ్యూచర్లో ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుద్ది ఉ పాజెట్ ఎందుకు చేసావ్ అని తోషన్
అంటే ఇంటర్వ్యూలోని ప్రాజెక్ట్ మీద కూడా కొన్ని క్యూషన్లు వేస్తారా
హ్మ్మ్ ఇంటర్వ్యూ మీద కూడా క్యూషన్స్ ఉంటాయి ఇప్పుడు ఎందుదు ఈ ప్రాజెక్ట్ చేసావ్ పటిదల్ గా అని అంటే
అంటే ఎందుకు నువ్వు పర్టికులర్ ఇదే ప్రాజెక్ట్ చేసావ్ అంటే ఇలాంటిదే ఇంకోటి ఎందుకు జేయ్యాలాకు పోయావ్ అని అట్లా అడుగుతారంటరా
ఆ అవును
అదే మన సొంతంగా ఏం చేసింటే మన దగ్గర ఆన్సర్ ఉంటుది చాట్ జి పి టి చేస్తే మన దగ్గర ఆన్స్ తరువ్ వుండదు అంతే నా
అంతే
ఆ అందుకోసం ఎవరైనా చాట్ జి పి టి అలా వాడ కుండా అంటే ఉచ్ థీ రేఫరెన్స్ కోసం తీసుకోవచ్చు కాకపోతే మొత్తం దాని మీదే ఆధారపడకూడదు అంతేనా
ఆ అంతే మీరు మీరు ఏమి అయినా రియల్ వరల్డ్ ప్రాబ్లం సాల్వ్ చేశారా
లేదు ఇప్పుడు నా ఇప్పుడు కొంతమంది ఎక్కడైనా ఇంటర్వ్యూలకు వెళ్ళేతప్పుడు ప్లస్ సి బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ అండ్ టై ఆ ఫార్మల్ ఫార్మల్ వేసుకొని పోతారు కథ వైట్
ఆ ఎందుదు ఫార్మల్ చేసిపోతారు ఎందుకు వై ఎందుదు వైట్ ఐ ఎందుదు వెచ్చుకెళ్తారు మీరు ఏమి అన్న ఆన్సర్స్ ఉన్నాయా మీకు
నా దగ్గర లేవు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను మీకేమైనా తెలుసా అని
వైట్ ఉ అన్నావ్ గా ఉప్పుడు అది లార్జ్ ఉ ఉప్పుడు అది ఉప్పుడు అస్ లాస్ట్ జనరేషన్ అదే కంటిన్యూ అవ్వుది మన తమ ఎందుకు తొత్త టి టిహెచ్ చేయలేమని ఇంటర్వ్యూ వొస్తుంది వైట్ ఏసింది ఎవరు ఉన్నా వేడి త చేప్తే ఇంటర్వ్యూ పెర్ఫామ్ మంచిగా ఉంటది
అంటే ఇప్పుడు కో కొంతమంది ఇంటర్వ్యూయర్స్ ఏమంటారు అంటే వేసుకు పోయిన డ్రెస్ నీ బట్టి నీ హెయిర్స్టైల్ అని ని అంతే వాటి మీద కూడా కొన్ని క్వశ్చన్లు వేస్తస్తార అంటారు నిజైన
ఆ
అంటేను స్విస్ బిగ్గా వైట్ షర్ట్ ఎందుకు వేసుకున్నావు ఇలానే ఎింది హెయిర్ దువ్వావు డిఫరెంట్ గా ఎందుకు ఉండలేదు అని ఉంటాయిడి
అవును అవును ఇప్పుడు డిఫరెంట్ అంటే అప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు వడు వీరి మీద చూమ్మతో ఉండొచ్చు ఇవాళ్ళ కొంచె ప్రాబ్లమ్స్ అవుంతాయి మీ టైం అయింది అందం ఏంది